హలో
నమస్తే అండి,
అవునా నమస్తే అండి,
ఈ ఈరోజు వాతావరణం గురించి మాట్లాడదామండి,
ఆ మాట్లాడదామండి, ఇ వాతం మీ చుట్టుపక్కల వాతావరణం,
మా మా చుట్టుపక్కల వాతావరణం చాలా ప్యూర్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు అవుతుందండి, మీ సైడ్ ఎలా ఉందండి, ఉహు
తంధాం
చెప్పండి
ఫుట్బాల్ వినబడుతుంది,
వావ్ చానా
ఎట్లా ే